నమస్తే అండి బాగున్నారా అండి
ఆ బాగున్నామండి
చూన్నారండి ప్రజెంట్ ఇప్పుడు గుడ్ ఈవినింగ్
గుడ్ ఈవినింగ్ అండి ఏం లేదండి మా చుట్టాలోళ్ళ ఇంటికి వచ్చామండి మా అత్తయ్య వాళ్ళ ఇల్లు కరీంనగర్ కి వచ్చామండి
ఆ ఏదన్నా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా మ్యారేజ్ లకి ఇట్లా ఎళ్ళిండ్రా
ఆ లేదండి మాది ఇక్కడ ఫంక్షన్ ఉండే అవార్డుది మహిళా దినోచ్చవం కదా అయితే అవార్డు ఫంక్ష న్ ఉండే అయితే ఆ అవార్డు ఫంక్షన్ గురించి అనా వచ్చినాం అండి ఇక్కడికి
ఫ్యామిలీ తోటి ఎళ్ళారా అండి సింగల్ గనా
లేదండి మా సారు నేను
పిల్లలు రాలేదా
రాలేదండి మా బాబా హైదరాబాద్ లో ఉన్నాడు మా బాబాను ఆమె కాలేజ్ కి పోతదాని రాలేదండి అదా అతనికి ఏమో ఎగ్జామ్స్ ఉన్నాయని రాలేదు ఇంకా అండి మీరేం చేస్తున్నారంండి
మేము ఇప్పుడు ప్రజెంట్ అయితే ఖాళీగానే ఉన్నాను ఇగ కొసేపు అయ్యాక తర్వాత అ ఇ వంట చేయాలి
ఏం వంట చేస్తారా అండి ఇవాళ ఏమన్నా స్పెషల్ ఆ బుధవారం వారం కదా
మామూలుగా వంట చేయాలి రైస్ పెట్టాలి ఇప్పుడు ఏమన్నా కర్రీ చేయ్యాలండి పాలకూర పప్పు చేస్తాను అనుకుంటున్నా
ఎలా చేస్తారంండి పాలకూర పప్పు
ఇ పప్పు కందిపప్పు ఒకసారి కడిగి కొన్నిీళ్ళ వేసి పాలకూర కడి చేేసి కడుక్కొని మంచిగా పపు సి ఏ ఇష్టం ఉంటే కొంతమంది రెండు టమాటాలు వేసుకోవచ్చు లేకుంటే అట్లా మామూలుగానైనా పెట్టుకోవచ్చు కుక్కర్ మూత పెట్టి విజిలు పెట్టుకొని నాలుగు మూడు విజిలు వచ్చిన తర్వాత
పప్పు ఉన్న పాలకూర కలిపి ఉడకబెడతారా అండి
ఆ కలిపోయానండి కుక్కర్లు వేసి
ఉ
రెండు మూడు విజులు వచ్చిన తర్వాత దించుకొని కొంచం ఆవిరి అంత విజిలు తీసిన తర్వాత ఆవిరింత ంత పోతుది కదా అండి తర్వాత కప్పు దు్వన్న గంటనేేసి కొంచెం రుద్దుకోవాలండి దాలో ఉల్లిపాయ జీలకర్ర వేస్తే టేస్ట్ బాగుంది
ఉ
అట్లా వేస్తే మంచిగా ఉంటదని ఏ తర్వాత నూనె గిన్నె పెట్టి గ్యాస్ మీద అందులో నూనె వేసి పోపు గింజలు వేసిన తర్వాత పచ్మిచి ఉలిగాడ ఏసి బస్ పేసి కారవే పాకు పొత్ మీరస్త తమగ వేసినాక ఈ పప్పును అందులో వేయాలండి పోపులు ఎస తగనా ఆపకారం వేస్తే బాగుంటందండి
మేమైతే మేమైతే వేరే విధంగా ఇస్తామ అండి ఫస్ట్ ఫస్ట్ పప్పును కొడుక పెడితే మండి ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ పాలకూర మెత్తగా తరిగి తర్వాత ఇప్పుడు పప్పు ఉొడికిన తర్వాత పాలకూర ఆ పోపు గింజలు ఉల్లిపాయ ల అవన్నీ వేసి క కరివేపాకు వేసిన తర్వాత ఫస్ట్ ఆ తోటకూర వే పోపులే ఇేస్తాము వేసిన తర్వాత అది మంచిగా మగ్గిన తర్వాత ఈ పప్పు వుద్దిి అధలో వస్తాం అన్నట్టు అట్లా వయ్యడం వల్ల అది వేరే రకమైన టేస్ట్ వస్తుంది ఇట్లా ఇట్లాంటితే ఇది వేరే రకమైన టేస్ట్ ఉంటుది అయితే మేము అట్లా ప్రిపేర్ చేసుకుంటాం అట్లా కూడా చాలా బాగుంటది పూరి చపాతి దానికి మంచి ఉంటది
రైస్ లో తినారా మరి మీరు అలా చేసుకొని
అలా కూడా వేసుకుంటాం ఇలా కూడా చేసుకుంటాం ఎప్పుడన్నా పొద్దున టి పిల్లకైతే అలా వేసుకుంటాం అన్నమాట్టు
ఆ చపాతికి పూరిీకి బాగుంటది
ఆ ఏ మామూలుగా ఉ
చెప్పండి ఎలాగు ఆ మరి చపాతి మార్నింగ్ టైమ్ లో వేసుకుంటాం కదా పొద్దున బ్రేక్ఫాస్ట్ ఆలుగడ్డ చేసుకుంటారా అండి కుర్మ చేసుకుంటారా మీరు
కుర్మా చెయ్యమండి మామూలు ఆలు కర్రీ చేసుకుని తింటం
ఆలుగడ్డ ఎలా చేస్తారు మీరు మరి
ఆలుగడ్డ ఫస్ట్ ఉడకబెట్టి దాన్ని పొట్టు తీసి ఏ అప్పుడు ఉల్లిగడ్డలు వేసి కరవేపాకు అవన్నీ వేసిన తర్వాత దాన్ని కొన్ని దానిలో పోపుల వేసినంకా లైట్గా కొన్ని వాటర్ వేసి ఈ చపాతిలో అంచుకొని తినే విధంగా ఉంచుకొని అలా చేసు కుంటామండి లేకపోతే ఇది ఉంటది చూడండి శనగ పప్పు ది సూప్
ఆ సూప్ లాగా కూడా చేసుకుంటారా అలా కొందరు చేసుకుంటారు
ఆ అట్ల గూడా చేసుకుంటామండి అలా అలా మీరు బిర్యానీ ఎలా చేస్తారండి ఎప్పుడైనా చేస్తారా బిర్యానీ
మాకు బిర్యానీ అంటే ఇష్టమే కాకపోతే ఎమన్నా ఫెస్ట్ వల్స్ కు చేస్తాము ఎప్పుడైనా తినబుద్ది అయితే పిల్లలు ఇష్టంగా అడిగుతే ఏప్పుడన్నా టైం ఉన్నప్పుడు చేస్తాను కొంచెం టైం ఎక్కువ అవుతుందండి బిర్యానీ చేయాలనుకుంటే ఒక గంట ఆ గంటకి కొంచెం టైం పడుతది
మ్మ్ హ్హ్
ఏ బిర్యానీకిి సంబంధించిన ఐటములు అన్ని ప్రీపరేషన్ చేయ్యాలి వాటిని ఫస్ట్ చికెన్ తీసుకు రావాలి తీసుకొచ్చిన తర్వాత రెండు సార్లకడగాలి కడిగి పక్కన పెట్టుకోవాలి దానిలోకి ఉప్పు కారము తగినంత కొంచెం పసుపు నూనె నెయ్యి అని మళ్ళీ ఇది లవంగాలు ఇలాచీలు మళ్ళీ అందులో పట్టా షాజీరా బిర్యానీ ఆకు ఎక్కువ వేసి అల్లఎల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం ఎక్కువనే మసాలాలు పట్టించి పెరుగు కూడా వెేయాలండి అందులో
అంటే ఫస్ట్ అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటార లేకుంటే అప్పటిదప్పుడు చేసుకుంటారా కొంట
లేదు ఫస్ట్ అంటే ఇది ఫస్ట్ మనం మ్యాగ్నేట్ చేయాలి అంత నానబట్టాలి అట్లా అన్ని వేసి పెరుగు నిమ్మరసం వేసి పక్కన పెట్టాలి ఒక అరగంట సేపు
ఫ్రిడ్జ్ లో పెడతారా అండి
ఆ ఫ్రిడ్జ్ లో పెడితే ఇంకా చాలా బాగుంటదండి టేస్ట్ ఇగ బిర్యానికి మామూలు రైస్ తోటి చేస్తుంటే బానే ఉంటది ఇంకా కొంచెం బాస్మతి రైస్ తోటి కూడా చేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ గా కూడా ఉంటది మన హోటల్ టైప్ మీరు తెచ్చుకుంటారు కదండి బాక్సులు
ఎప్పుడన్నా హోటల్ నుండి తెచ్చుకోరా అండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటార
హోటల్ నుండి కూడా తెచ్చుకుంటామండి ఎప్పుడైనా తినబుద్ధి అయితే పిల్లలకు ఇష్టంగా ఎక్కువ హోటల్ తిండికి ఇష్టపడతు ఎందుకంటే బాగా అట్లా మసాలాలు ఫ్లేవర్ లు బాగుంటయని ఇంట్ల చేసిన దానికంటే ఎందుకో బయటదే మంచిగా ఉంటదంటారు పీలగాళ్లు
దాన్లా అంతా వెరైటీ వెరైటీ ఐటెమ్స్ చేత్తే హెల్త్ గూడా పాడైతది గదా అండి ఇంట్లో
ఆ అందుగురించే ఇంట్లోనే జేసుకున్నుడు అలవాటు జేసుకుంటానము ఏ అవి మతి రైసూ తీసుకొచ్చిన తర్వాత రెండు మూడు సార్ల కడిగి నాన పెట్టుకొని పక్కన వెట్టుకోవాలి నానవెట్టి నీళ్ళు బోసి అది పొయ్యి మీద వెట్టి గ్యాస్ స్టవ్ మీద వెట్టి ఒక దానిలో ఎసరు పోసి కొన్ని బియ్యంలో వాట వేసి దానిలో గుడా లవంగ మొగ్గ మరాఠీ పువ్వు అనాస పువ్వు బిర్యానీ ఆకు లవంగ ఇలాచీలు దాచిన చెక్క పట్టా అవన్నీ ఏసి ఆ అన్నం వండుకున్నట్టు వండాలండి ఫుల్ ఇట్లా ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత అదే బి అన్నం అంటే రైస్ తీసి అది రం రంధ్రాల రంధ్రాాల అది జల్లడ లాంటిది ఉంటాదండి స్టైనరు
ఆ
మిసాను దానిలో వేసుకొని తర్వాత నీళ్ళన్నీ వడగట్టిన తర్వాత ఆ వి ఆ రైస్ నంతా ఈ చికెన్ లో లేేయర్ల లేయర్లాగ ఏసి ఫ్రైడు ను ఆనియన్స్ గుడా ఫ్రై జేస్ కోవాలె పక్కన వెట్టుకోవాలె
వుంట్రా అండి
ఆనియన్స్ ఫ్రై జేసుకున్నా
అన్నీ ఒక పావు కిలో అన్ని ప్రిపేర్ జేసుకుంట్ర
ఆ కిలొకు అర కిలో అన్ని ఏస్
అంటే అంద అందక ఏమన్నా ఉంటదా లేకుంటే ఆ క్వాలిటీ అంటే క్వాంటిటీ తోటి తీసుకుంటరా
కా అందాన గూడ ఏస్ కోవచ్చు కాకపోతే పీసులు తక్కువ ఉంటది రైస్ ఎక్కువ ఉంటది గాబట్టి కీలాకు కీలా అయితే ఇంకా బావుంటది అని అంటారు మేము ఎప్పుడు అందాలెక్క ఏసుకుంటామండి
ఆ
అందారేకేసుకొని దింటామ ఇట్లేం లేదు ఇంట్లోనే కదా కొంచెం ఎక్కువేనో తక్కువనో ఏ కర్ర అయినా మిగిలా వే
అంటే ఏదన్నా ఫెస్టివల్ అప్పుడు ఏసుకుంటారా దాదాపు మామూలుగా ఇంట్లో గుడా ఏసుకుంట్రా
ఇంట్లోనే ఏసుకుంటామండి ఎక్కువ ఆ ఫెస్టివల్ కంటే ఇగ ఇంట్లో పని ఎక్కువ అయ్యేసరికి అదంతా చేయాలం ఇబ్బంది అయితది ఫెస్టివల్ ఫోగ్రామే ఎక్కువ ఉంటది మామూలుగా నార్మల్ టైమ్ లో ఏసుకుంటామండి ఎప్పుడైనా తినాలనిపిస్
ఇంట్లో ఎవరైనా చుట్టాలు గిట్లా వచ్చినప్పుడా లేకుంటే ఏదన్నా పిల్లలు వచ్చినప్పుడా మాములుగా గుడా ఏసుకొంట్ర
ఏస్తానండి పిల్లలకే ఇష్టం ఇగ చుట్టాలొచ్చినప్పుడు మామూలుగా బగారా రైస్ చేసి చికనొండుతా నండి
ఊమ్
కొంచెం పెద్ద వంటలు గావట్టి
మటన్ బిర్యానీ గుడా ఏసుకుంట్ర అండి
ఆ
ఆహ చికెన్ బిర్యాని ఏస్కుంట్ర మటన్ బిర్యాని కూడా వేసుకుంట్ర
చికెన్ బిర్యానీ చేసుకుంటాం ఎక్కువ శాతం మటన్ బిర్యానీ అంతా ఉండది ఓన్లీ మటన్ వండుకుంటాం అంతే
ఆహా మటన్ వండుకుంటారు కానీ మామూలు బిర్యానీ వేసుకుంటారేమో మటన్ వండినప్పుడు బిర్యానీ ఏమన్నా ప్రిపేర్ చెత్తర లేకుంటే వైట్ రైస్ చేసుకుంటారా బఘారా రైస్ చేస్ ట్ర మ్మ్ ఇన్ ఇంకా అండి ఇంకేమన్న ఈ మధ్య ఆ ఆ థ్యాంక్ యూ అండి ఓకే అండి కాల్ చేసినందుకు